రవాన్న ఆ ఇనిపిస్తుందా బిజీ ఉన్నా కాల్స్ వచ్చినట్న్నా
ఈ నట్ అది దాంట్లో అమ్మన అదే ఆబ్జేసిన ఏది మన లోకేషన్ లోకేషన్ వచ్చం
ఆా లోొకేషన్ ఆఫ్ చేస్తా బయి
చేసనా బ్లూటూత్ ఆన్ చేద్దాము ఇయర్ ఫోన్స్ పెట్టుకుందామని తీష్ణ తనే ఇయర్ఫోన్స్ ఇయర్ ఫోన్స్ అన్నట్టు కాలేదు ఇయర్ఫోన్స్ చార్జింగ్ అయిపోంది
కాల్ చేస్తే పోవట్లేదు కదా ఇది ఓన్లీ వాట్సాప్ కాల్ వేస్తందా
లేదు నార్మల్ కాలు కూడా వస్తుంది యాక్చువల్ నార్మల్ కాళ్ నేను కట్ చేసిన
ఆ అవుంటే నిన్న నిన్న నిన్న వేస్తే నాకు ఇన్కమింగ్ లేదు దీనికినికియాని వచ్చింది
అవునా మరి మామూలుగా మాట్లాడ ఎడత అంద మరి మాట్లాడుతుంది ఆ మాట్లాడుతా నేను కూడా కళేషనే పొద్దున ఉనా ఇలా
ఏమో నిన్న నిన్న చేస్తే నాకు ఓకే నిన్న ఎస్తే నాకు ఈ నెంబర్ పోయినా లేదు కమింగ్ లో
ఆహా అ బాలన్స్ తో ఉంటది. ఒక ఆవ్ అంలో ఏస్తది. బ్యాలెన్స్ ఏసుకుంటంది.
హు ఇప్పుడు ఎట్లా మరి కాయ్ ఏమైనా ట్యూషన్స్ చెప్తందా లేకపోతే ఎట్లా అడిగనేనే
ఇంకే ఏమున్నది. ఇగా వచ్చే వారం అయింది. కదా
ఆ
ఆహ
అక్ అక్కడ మరి ఎవరికప్ ఏపీరు అక్కడి
అట్లోడిది రెంట్ కిచ్చినం ఇయాలనే వచ్చిలు
ఆహా ఈ రెంటికిచ్చిరు కరెక్ట్ ఇవి ట్యూషన్సు
ట్యూషనసా, ట్యూషన్సు ఒక ఆమె రెండు నెల రోజుల ముందే అడిగిందనట్టు, ఇగా వాళ్ళకు వీళ్ళ ఫ్రెండు దాత్రి వాళ్ళ కలాన్స్మేట్ అబ్బాయి వాళ్ళమ్మా నేనే చెప్తాను నాన్నటు.
హే హే ఎంత మంది వస్తుండే
యవ్ పదిమందాట్ల
ఓకే
నాకోరు వొచ్చార్లేవ్ కొందరు పోతలేరు.
దూరం ఉండవచ్చు. వాళ్ళకి మరి
అంటే వాళ్ళు ఆ అంటే ఎగ్జామ్స్ అయిపోయి ఎండింగ్ ఇగా అన్ని రకరకలున్నాయి. రిజల్ట్స్ అట్లా
ఎగ్జామ్స్ టైమ్ లో ఎక్కువతారు కదా ఇంకా
ఇగా ఆహా ఎగ్జామ్స్ అయిపోయినాయ్ కదా. కొందరికిందరికి కొందర్కి ముందుగా అయిపోతున్నారు. ఇగా
ఆ
ఇగా రాంబారా అయ్యాయిపోనాయ్ మానేస్తారు ఇప్పుడు మళ్ళా
అన్ అన్ని క్లాసులు వస్తారా. ఇట్లా ఒక క్లాసేనా
తేగా ఎవల్ ఇష్టమంటేల్ వస్తరు.
ఈ ఇక్కడ కమ్యూనిటీయే కదా సో మంచిగా దొరుకుతది వస్తారు, కావచ్చు మళ్ళీ
ఆ ఇక్కడ అసరు, ఆ ఇడా అస్తరు.
ఇగా బయటికేయి సాయంత్రం అట్లా బయటికెళ్తే అందరు పిల్లలు కన్వడతలేదా
అవున్ హు
ఉహు మొంత్ హండ్రెడ్ ఫ్యామిలీస్ వచ్చినాయండ్ నాగేదా
బాడొచ్చినాయి అవును హుహ్
ఓ ఒక బ్లాకే క్లియర్ అయిందాయ్ కో బ్లాక్ గుడా మొత్తం రిలీజ్ చేసిండా ఆ
రెండు బ్లాట్లు క్లియర్ అయిపోయినాయి రెండు గ్లాట్లు వచ్చింది.
నః
హ
అమ్మ వాలు ఎక్కడున్నారు మరే నాన్న వాళ్ళు
అంమౌంట్ కట్టినర్ అన్న కట్టినారు
ఉ మొన్న ఎన్రోలుండె
ఒక పది రోజులు ఉన్నారు పది రోజులు ఉన్నారు
వాటర్ ఎట్ల మరి వాటరూ పెట్టించినావ అది
ఇది ఇగో ఇయల్నే ఇయాల్నే ఫిడ్ చేశిండు
ఆరు
బ్రో ఇయ్యల్నే పిడీ చేసిండు
అంటే అక్కడిది ట్రాన్స్ఫర్ చేపించినవ ఎట్లా
ఆ అక్కడిది అదే మళ్ళీ రీ ఇన్స్టాలేషన్
ఓకె
ఇయ్యాల చ్చిండు వాడు ఇండ్రో లడ్రస్సు చేంజ్ లేదు కదా వాడు ఆడిగిపోతంటడు ఆటు ఇటు దాని అడ్రస్ చేంజ్ చేసి ఆదేసి టీట్ చేసి ఇగ ఇయ్యల్నే అయింది ఇగ రోజోటైతుంది నిన్ననే ఏమో మన అది ఆ
అ
ఆ కిచెన్ పక్కన బాల్కన్ల అది జాలి వెట్టిచ్చిన
ఆ
ఇగ నిన్న వాళ్ళతోని సరిపోఇంది వాడోచ్చుడు కొట్టుడు అవి ఫిట్ చేసుడు
ఓకే
హు మ్
నెట్ మరీ
నెట్టు అయినా కూడా నిన్న మా నిన్న పొద్దునోచ్చిండు
ఆ ఏది అక్ట్ ఏనా
ఆ అక్ట్ ఏ
ఆక్కండి ట్రాన్స్ఫర్ పెట్టిచ్చినావా
ఆ
మరి మళ్ళీ సిలిండర్ ఇప్పుడు ప్రాబ్లం ఉన్నాయి కదా
సిలిండర్లో ఇగ మనం ఆల్రెడీ ఆ ఆ ఒకటి సగం వాడినం ఒకటి సగం వాడినం రెండు నడుస్తున్నాయి ఇటు ఆ అటు ట్రాన్స్ఫర్ అక్కడి నుంచి తీసుకున్న కానీ ఇడ సబ్మిట్ చేయ్యాలే ఇగ రేపు పోవాలి రేపన్న ఎల్లుండన్న
ఆ సర్ సడ్మిట్ చేసిన
ఇక్కడ చేయలే ఇక్కడ చేయలే కొత్త ఆఫీసు ల చెయ్యాలె
కొత్తఫీస్ ల చేయ్యాలె
చెయ్య అలాగే ఒ నాడు మన
అంటే క్లోజింగ్ రిక్వెస్ట్ పెట్టినావా ఆడ
అ క్లోజంగ్ అంటే ట్రాన్స్ఫర్
అదే అదే
అవునా
ఉమ్ అంటే సిలిండర్ పోయి ఇచ్చి రావాలా మళ్ళా, తీసుకరావడం అవసరం లేదు కదా దానికి?
అవసరం లేద్ అవసరం లేద్.
ఆ ఉమ్ కొత్త దానికి కొత్తది తీసుకోవాలంటే దాదాపు వన్ మంత్ వెయిట్ చేయాల్సి ఆస్థాది.
అవున్
ఇది మన రిక్వెస్ట్ పెట్ పెట్ ఆన్లైన్ల తీసుకుంటలేడు. ఓ ట్వంటీ డేస్క్స్ ఆస్ అయ్ థర్టీ డేస్ అయిపోతేనే యాక్సెప్ట్ అయ్తాంది, లేకపోతే రిజెక్ట్ అయ్తాండ్.
ఆ రిటర్న్ అయితై కదా.
ఆ ఇప్పుడు ఇంకా దాన్ని ఇంకా ఎక్స్ట్రా చేసిన్లు. ఈ ఫార్టీ ఫైవ్ డిస్నీ చేసినట్టు ఉన్నాడు.
ఉహ్ ఉమ్ ఏది ఫస్ట్ హాండ్ సెకండ్ దానికి
ఫస్ట్ దానికే ఒక్కొక్కలు దానికి ఒక్కొక్క రిక్వెస్ట్కి, ఫార్టీ ఫైవ్ డేస్ ఏమో చేసినట్టు ఉన్నాడు.
ఆ
మళ్ళా బుక్ చేసినాక మళ్ళా పది రోజులకో పదిహేను రోజులకో అత్తాద్.
ఉమ్
ఈ ఎఫెక్ట్ బాగానే ఉంది.
అ ఆ
ఇవన్నీ ఇవిలా ఇవి ఎలక్ట్రానిక్స్ అవన్నీ అన్ని ఎలక్ట్రిక్ దానిమీద పడ్తది అన్నట్టు ఏమో
అదే ఆ వాటికి డిమాండ్ వచ్చింద్
అంతే త రిబ్బన్ ఉండాలే ఆ కరోనా వచ్చి అదో అదోఒకటి అయింద్ ఇప్పుడు ఏమో లాక్డౌన్ పెడతా అంటున్లు ఏమో లాక్డౌన్ ఆట
ఆ అదే ఈ దిన్ కంట్రోల్ చేయడానికి
నా పెట్రోల్ కంట్రోల్ చేయడానికి ఆ ట్వెన్స్ లోక్డౌన్ ఏం పని జేత్తది పని జేయదు
హా
ఆ ఇద్ నడుత్తాయ్ ఆల్రెడీ కరోనా టైమ్ లో మనం చేసుకున్నాం కదా మీహిద్దరు
ఆ
మీకదీ కంపల్సరీ పోవల్సి వస్తది కదా
అవును అదే ఎ మాది కూడా రా
హ్మ్
ఆ ఆన్లైన్ క్లాసెసు
అవును అవును
ఆ ఆన్లైన్ క్లాసెస్ పెట్టేస్తే ఎవరు పిల్లలు ఊరు ఏడికి ఉండదు
ఓవ్
మ్ అట్లా
మ్మ్ సమ్మర్ ఏటన్నా ప్లాన్ చేసిర్రా మరి
ఆ ఏం లేదన్న ఇప్పుడైతే ఏం లేదు
అన్ స్టిచ్చింగ్ కి లే తిరుపతి
త బుక్ జేసిండు బుక్ జేషిండ్ చేసిండ్రా అందరి ఏవన్నా మీరు ఏవన్నా ఏసిన్ తన్నా